హలో హలో
హలో హాయ్
బాన్నారా
బాగున్నారా
బాగున్నానండి ఏ టూర్ కి ప్లాన్ చేసుకోలేదా
సమ్మర్ లో వెళ్లేసి వచ్చాము టూర్స్ కి
ఆ ఏర్ ఏలమేమార్ వెళ్ళొచ్చారు టూర్స్ కి
మేము వచ్చేసి ధనుష్కోటికి వెళ్ళాము తమిళనాడు సైడ్ వెళ్ళాము అన్నమా
ఓకే ఓకే ఆ
తమిళనాడు ఆల్మోస్ట్ ట టెన్ డేస్ వరకు టెన్ ట్వెలడేస్ వరకు తమిళనాడు మొత్తం ఏరియా మొత్తం కవర్ చేసుకొని వచ్చేసాం
ఓకే ఆ పిల్లలు బాగా ఎంజాయ్ చేసారా
ఆ పిల్ల ఎక్స్పెషల్లీ వెళ్ళింది వాళ్ళ కోసమే ఆ శ స్కూల్స్ లలో ఇలా టూర్ కి తీసుకోపోవడ అనేది లోకల్ వరకే తీసుకెళ్తు టార్ కెదా సో అలా కాకుండా వాళ్ళకి కొంచెం ఐడెంటిఫికేషన్ ఒక ఆ తెలుస్తాది వాళ్ళకి ఈ టెంపుల్ ఇక్కడ ఉందా ఈ టెంపుల్ మనకి బుక్స్ లలో చదివిన దానికి బ్రైడక్ట్ చూ సిందానికి చాలా డిఫరెంట్ ఉంటది ఆ గుడి దగ్గర ఎల్ అతే ఓకే ఈ టెంపుల్ మా స్కూల్ లో మాకు సోషల్ బుక్ లో ఉంది ఈ టెంపుల్ ని ఏ ఓ సో రిటర్న్ అయిపోయాక బ్యాక్ వచ్చాక ఇంటికి వచ్చాక పిల్లలు స్కూల్ మళ్ళ స్టార్ట్ అయిన తర్వాతకి పిల్ల స్కూల్లో పిల్లల మధ్యలో డిస్కషన్ అనేది వస్తుంటది మేము ఈ టూర్ కి వెళ్ళాము ఇగో ఈ స్కూల్ మన స్కూల్స్ లో సోషల్ క్లాస్ లో ఈ సెవెంత్ క్లాస్ సెవెంత్ లెసన్ లో ఈ ఈ టెంపుల్ ఉంది మీనాక్షి టెంపుల్ ఈ మీనాక్షి టెంపుల్ చూసాము ఆ సరవనింగ్ మొత్తం ఇలా ఎంజాయ్ చే చేసాము ఇలా చూసా మహా ని చెప్పుకోవడానికి ఉంటాది కదా హా అందుకని పేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి అవన్నీ చూపించామన్నమాట
రీసెంట్గా మేము కూడా వ వెళ్లొచ్చాం లేండి అరుణాచలము ఇదేంటి తిరుపతి చిత్తూరు అవన్నీ మేము కూడా రీసెంట్ గా వెళ్ళొచ్చాం ఈ మధ్య
ఓకే
హ్మ్మ్ రీసెంట్గా వెళ్లొచ్చాంలే ఆ అరుణాచలం గిరి ప్రదక్షణ మేం చేసామండి
ఓకే గిరిప్రదక్షిణ ఇంకా అక్కడ ఏమేమి ఫేమస్ ఉన్నాయి గుంచి
గిర గిరి ప్రదక్షణ చేసాము ఇంకా ఈ మధ్య ఏంటంటే ఫ్యామిలీ ట్రిప్ గా అందరం కలిసి కారు లో ఆ పంచారామాలు వెళ్ళొచ్చుం అనమాట అంటే ద్రాక్షారామం అని ఆ అదంతే సూ పక్కనే ఉన్నాయి ఏ ఏంటే కొన్ని ద్రాక్షారామం తిరుప చిన్న తిరుప పతి అట్లా అట్లా చిన్న చిన్న దా ఊర్లు వెళ్ళొచ్చా అనమాట వెళ్ళొచ్చి ఆ విజయవాడలో మచిలీపట్నం ఉంది కదా దక అక్కడ బీచ్ ఉంది ఆ బీచ్ లో కొంతసేపు పిల్లలు ఎంజాయ్ చేశారు
ఓకే ఓకే
మళ్ళ ఏము ఇక్కడ నర్సాపూర్ వెళ్ళాము అక్కడ కూడా ఒక బీచ్ ఉంది ఆ బీచ్ లో కూడా పిల్లలు ఆడుకొని సా సరద గా చాలా చాలా ఎంజాయ్ చేశారనమాట
ఓకే ఓకే అలా బయటికి తీసుకెళ్తుంటేనే వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటు ఉంటది ఈ టై లో వాళ్ళకి మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది చిన్నప్పుడు మేము ఇక్కడికి వెళ్ళాము అక్కడికి ఎళ్ళాము లాస్ట్ ఇయర్ ఈ టై లో మేము ఇక్కడ ఈ ధనుష్ కోడి లో ఉన్నాము అది చూసాము శ్రీలంక బార్డర్ వరకు వెళ్ళాము అని చెప్పేసి ఒక ఐడియా ఉంటది వాళ్ళకు కూడా
అవును అట్లా పిల్లలకి రకరకాల కాలు మనం చూపిస్తుంటేనే కదండి వాళ్ళకి బ్రెయిన్ లో పడేది ఇట్లా పలానా చోటు వెళ్ళాను పలానా చూశాను అని అనేది ఆ ప్లేస్ లో పలానా బుద్ధ విగ్రహం చూశాను అక్కడికి వెళ్తే ఒ ఒక షిప్ ఉంది ఆ షిప్పు లో ఒకసేపు అటు ఇటు ప్రయాణం చేసాను అని ఆలోచనలు వ వస్తూ ఉంటాయి అవి ఏమో ఫ్రెండ్స్ కకి షేర్ చేసుకోడానికి వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది
ఐడియా ఉంటది వాళ్ళు బుక్స్ లలో చూడమే తప్పించి షిప్ అనేది ఎలా ఉంటది ఏంది ఆ షిప్ లో జర్నీ చేస్తే ఎలా ఉంటది అనేది ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి కొంచెం మైండ్ పీస్ ఫుల్ గా ఉంటంది సో అలాని చెప్పేసి కు బయటకి తీసుకెళ్లేసి అలా చూపిచ్చి ఇంకా సిటీలో కూడా మా ఒక టూ త్రీ డేస్ సిటీలో కూడా జర్నీ చేసాము మా సిటీలో కూడా బాగా తిరిగాము అన్నమాట చార్మినార్ నెక్స్ట్ వచ్చేసి గోల్కొండ కోట అలా తిరిగేసి వచ్చాం
అదే అదే ఇక్కడ కూడా ట్యాంక్ బండ్ అలాంటివి చూడొచ్చండి పిల్లలు వాళ్ళకి కూడా ఏంటి అంటే ఒక ఎంజాయ్మెంట్ గా ఉంటుంది ఆ అక్కడ అందరివి విగ్రహాలు పెట్టి ట్యాంక్ బండ్ మీద రకరకాల ఆ దేశ నాయకులువి అందరివి పెట్టారు కదా విగ్రహాలు అవి కూడా వాళ్ళు చూస్తుంటే కొంచెం ఆ మమ్మీ ఇది కదా మమ్మీ వాళ్ళు ఇది కదా అని చెప్తూ ఉంటారు మనతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు
హు హు ఆర్చ్ ఫిగర్స్ చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తు ఉంటదన్నమాట ఓకే ఇతను ఇతను నా ఇతను ఇతను పొట్టి శ్రీరాములు గారి బొమ్మ ఉంది వాళ్ళ బుక్ లో చూడమే తప్పించి ఒక హు ఆ షేప్ కటౌట్ ఇలా ఉ ఉంటుందా వాళ్ళకి తెలుస్తది సో ట్యాంక్ బండ్ చూ చుట్టు మొత్తం మ్యూజియయం మ్యూజియ లోకి వెళ్ళాక మన పురాతన వస్తువులు ఎలా ఉన్నాయి ఏంటి ఆ దాంట్లో ఏమేం పెట్ట ట్టారు ఎక్కడ ఏం పెట్టారు ఇలా యుద్ధాలు చేసారా ఈ కత్తులతో చేసే వాళ్ళ ఈ వీటితో వెపన్స్ ఇలా యూస్ చేసే వాళ్ళ అది ఇది అని చెప్పేసి
అట్లా రకరకాలు వాళ్ళకి వస్తు ఉంటాయిన్నమాట థాట్లోకి ఇట్లాగా వెళ్ళాము ఇట్లా చూసాము అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకోడానికి కూడా వాళ్ళకి ఉమ్ సరదాగా ఉంటుంది ఎంజాయ్మెంట్ గా ఉంటుంది మేము కూడా వెళ్ళొచ్చాము లే అన్న ఇది కూడా ఉంటుంది వాళ్ళకి
హు చాల్ ఉన్నారు అది పురాతనమైనది సో ఏందంటే చార్మినార్ అనేది బుక్ లో చూడడమే తప్పించి లైవ్ లో చూసింది లేదు వాళ్ళకి లైవ్ లో చూపిస్తే బాబోయ్ ఇలా ఉందా ఓకే బెటర్ చాలా మేము ఇలా చూసివచ్చాము ఇలా చూ చే పెట్ట పెట్టారు ఇలా ఉంది దాని చుట్టుపక్కల ఈ పీజియన్స్ పావురాలు అవన్నీ ఉన్నాయి వస్తున్న జనాలు ఎ స్ట్రీట్ షాపింగ్ అంతా ఉంది అది ఇది దాన్ని చెప్పేసి తి కొంచెం చెప్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సో అందుకని మోస్ట్లీ ఇక్కడే తీసుకెళ్లాను సిటీలో
హు వాళ్ళకి కేవలం బీచ్లు కాదండి మళ్ళీ ఇది ఏంటి అంటే వాటర్ ఫాల్స్ అట్లా కూడా ఉంట ఉంటాయి కదా వాటికి కూడా తీసుకెళ్ళినా వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు హు అదే అదే రీసెంట్ గా మేము ఒక చోటుకి వెళ్ళాము శ్రీశైలం వెళ్ళాము శ్రీశైలం దగ్గర ఆ శ్రీశైలం దగ్గర పాలధార పంచదార అనే ఒకటి ఉంటుందనమాట అది వాటర్ ఫాల్స్ పైనుంచి వస్తూ ఉంటాయి వాటర్ కొండ పైన లుళ పైనుంచి వస్తుంటయి ఆ వాటరు సన్నదారే వస్తుంది కానీ ఆ వాటర్ తాగుతుంటే ఉంటుందండి మనకి భలే ఉంటుందండి ఆ వాటర్ తాగుతుంటె తీయ్యగా ఉంటాయి వాటరు ఎటువంటి అనారోగ్యాలు రావు ఆ వాటర్ ఇంటికి కూడ తెచ్చుకున్నాం మేము కాస్త
ఓకే
ఆ వాటర్ ఏంటంటే చాల స్వచ్ఛమైనవి అనమాట పైనుంచి వచ్చేవి కదా మనకి ఎటువంటి అనారోగ్యాలు కూడ రావు వాటిలతో వాటర్ తాగుతుంటే
ఓకే
మ్
తీసుకెళ్ళాలి మేము కూడ ఒకసారి పిల్లని వాటర్ ఫాల్స్ దగ్గరికి జనాల తీసుకెళ్ళాలి మోస్ట్లీ సిటీలో ఉంటే ఇంకా సిటీ లైఫ్ సిటీ లోనే ఇలా ఇవి ఈ చుట్టుపక్కల ఏరియాలే చూడ్డం సరిపోతుంది తుంది ఇంక జూ పార్క్ అని అక్కడి ఇక్కడెకి కొంచం టైమ్ స్పెండ్ చేసైనా సరే వాళ్ళని తీసుకుని వెళ్ళాలి
అవునవును పిల్లలకి అవే కదా ఎంజాయ్మెంట్ జూ పార్క్ అ ఉందండి ఇప్పుడు జూ పార్క్ వెళ్తే రకరకాల యానిమల్స్ కన్ బడ్తు తుంటయి అవన్నీ చూసి వాళ్ళు అమ్మమ్మీ ఇదిగో మమ్మీ అదిగో మమ్మీ ఇది మమ్మీ ఇది అని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే అ ఆనందమే వేరు మనకి
ఆ సో అందుకనే వాళ్ళకి ఎక్కువ బయట బయట కంటే కూడ ఈ సరౌండింగ్ లో మా సరౌండింగ్ లో ఏమైతున్నాయో ప్లేస్ ప్లేసెస్ గాని అవన్నీ చూపిచ్చాలి చూపిస్తే ఒక ఐడెంటిఫై అనేది వస్తుంటది ఇప్పుడూ బ్రైన్ లో ఏదైతే పడుతు తుందో అది ఎదిగే కొద్ది అది అలానే ఉండిపోతుంది సో మీ చిన్నప్పుడు అవి చూసాము చిన్నప్పుడు ఇవి చూసాము అన్నట్టుగా
అవును ధనుష్ కోటె అన్నారు కదా ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ మీద ఇదేంటి సముద్రం మధ్యలోంచి ట్రైన్ వెళ్తూ ఉంటుందట బ్రిడ్జ్
అవును బిడ్జి వెళ్తూ ఉంటుంది బిడ్జి మధ్యలో నుంచి అది ఏందంటే ఆ ఓపెన్ అవుతుంది గేట్ లాగ మన గేట్ డోర్ గేట్ ఎలా ఓపెన్ అవుతుందో ట్రైన్ వచ్చినప్పుడు గేట్ అలా ఓపెన్ అవుతుంది ట్రైన్ వెళ్ళిపోగానే మళ్ళ గేట్ క్లోజ్ అవుతుంది
అవునా అదే నేను విన్నాను దాని గురించి చదివె మీరు చెప్తుంటే కనుక్కుందాంలేని అనుకుంటున్నాను
అయిన షిప్స్ అవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది
ఆహ అక్కడా బుక్స్ క్జ్ కూడా ఏదో ఉందట కదండి స్టాల్
ఆ బుక్ స్టాలు మన కలాం గారిది బుక్ స్టాల్ ఉండిది మొత్తం ఆయనకు సంబంధించిన ఈ బుక్స్ ఆయన మొత్తం రాసిన బుక్స్ అయితేంది అబ్దుల్ కలాం గారి మొత్తం ఆయనకి సంబంధించిన ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగ పెట్టేసి దాంట్లో స్టాల్స్ పెట్టారనమాట కింద పైన అట్ల స్టాల్స్ పెట్టారు పక్కన్నే ఇంకా లేడీస్ కి సంబంధించిన చిన్న చిన్న సెల్స్ తో మనకు అవ్వలు ఉంటాయి కదా వాటితోటి కీ చెన్స్ ప్రిపేర్ చేయడము మన షూని షై అవన్ని
ఓకె ఓకె ఓకే మీరేమన్నా తెచ్చుకున్నార అలాం టివి
ఏం లేదండి ఏం తీసుకురాలేదు క్యారీ చేయడం కొంచం కష్ట ష్టము సో అందుకని తీసుకున్నారు
మధరమీనాక్షి టెంపుల్ కూడ చాల బాగుంటుంది
ఆ మధుర మీనాక్షి టెంపుల్ అమ్మవారిని దర్ దర్శనం చేసుకున్నాము టెంపుల్ చుట్టూ ఇట్లా మొత్తం ఆరు ఐదు ఉంటాయి అన్నమాట సో ఐద్ దు చోట్ల తిరగాలి మనం ఐదు చోట్ల తిరిగితే మన ద దర్శనం కంప్లీట్ అయినట్లు అవ్
ఓకే ఓకే ఆ ఆ మధ్యలో నదిలాగా ఉంటుందట్
ఆ మధ్యలో కోనేరు ఉంటుంది కోనేరులో స్నానాలు చేస్ పిస్తుంటారు పిల్లలు చిన్న చిన్న పిల్లలకి బాగా ఎక్కువ స్నానం చేపిస్తేంటారు
అదే అదే విన్నాను నేను అది చూడలేదు ఎప్పుడు
ఓకే ఓకే సరే బాయ్
సరే బాయి అండి